హలో ఆ చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏముందండి ఏమి లే ఊరికే కూర్చోనీ ఉన్నాము మీరే చెప్పండి.
ఏం లేదు, నాకు కూడా, బోరు, కొడుతు. తన్నేయక్. నిన్నే.
నాకు కూడా, అండి, ఏం జెయాలో, అర్థం కావడం లే, అలా ఊరికే, కూర్చున్నా.
నేను, అలా ఊరికే, తిరుగుతున్నా.
ఉ, ఇంకేంటండి.
ఇంటికి, వెళ్ళిపోదాం, అను ఉంటానా.
ఎల్లిపోండే.
మీరు కూరు రండే.
లేదండే.
ఎందుకు అండి.
మొన్ననేే అండి, వచ్చింది, ఇంటి నుంచి.
మళ్ళా, రంజాన్, వస్తుందండి.
పోవాలని ఉందండి, కానీ, ఏం జెద్దాం అండి.
ఏం, జెస్తారండి., రంజాన్ కి, పో, అందుకే రాండి, మాతో, అంటన్నా.
మీరు, నిజంగా పోయేటట్టు అయితే, వొస్తానండి, లేకుంటే రానండి.
నిజంగానే, నేను ఇప్పుడు, టికెట్స్ బుక్ చేపిస్తా, వస్తారా.
డౌట్, కానీ నేనైతే పక్కా, వొస్తానండి. మీ, మీ కూడా, ఉగాది, ఉగాది ఉంది, కదా. దా.
ఆ. ఏటూ.
మీరు కూడా, బాగా తినండి., అ ఇంటికి కెళ్ళి
ఉమ్, తింటాం, తింటాం అండి. అంటే, మేము, ఉగాదికి నాన్, వెజ్. చేసుకోమండి, ఓన్లీ వెజ్, విఆర్ ఓన్లీ.
అంటే, మిగతా, రో మిగతా రోజుల్లో, అండి.
మీగత, రోజు. అండి, సరే అండి, చేసుకుంటామ అండి.
ఉమ్, ఇంకేంటండి.
ఇంకేం, లేదు. నాకు, ఎందుకో ఇప్పుడు, మంచి మన్. మంచిగా, టీ తావాలనిపిస్తుంది. అవునండి, ఏం చేద్దామండి, అయితే.
ఏం చేద్దామండి, మీరే చెప్పండి.
వేయాం లేదా అండి
హ
దానికి ఎందన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి
మీరే చెప్పొచ్చుగా
నా దగ్గర ఏం లేక మిమ్మల్ని అడుగుతాంనండి
నాదేముందండి
హ
మీరో చెప్తే కొంచెం బాగుంటుంది
ఏం లేదండి ఏం చేయాల అడతాం అట్లా టీ తాగాల అనిపిస్తుంది మంచిగా అల్లం ఇలాయచి
హ
పాలు టీ పౌడర్ షుగర్ వేసుకొని చేసుకొని తాగాలనిపిస్తాను
సేమ్
మరి ఏం చేద్దద్దామండి
అంతే అండి టైం గడిచిపోతాంది
ఏం చేస్తాం అండి ఏం చేయలేమండీ
అ
ఏమండీ
చెప్పండి
మీరే పాండేశ్వరి వెళ్తున్నారా అంటు
ఆ మీరు కూడా వస్తున్నారంట
నేను ఎందుకు వస్తానండి మీ మీ ఫ్రెండ్స్కి వెళ్తారు
మేము వస్తామండి మీరు వస్తారండి
నేనుందుకోసనన్నే
అ వస్తాార అంత
లేదండి
ఆ తిరుపతి నెంజాడి పోతాడి
తిరుపతి నుంచి అయినా అ నుంచి అయినా నేను రానండి
ఎందుకు
ఎందుకంటే అందు కే ఏమున్నాయి పాండిచేరీ లో చూసేకి
బీచెస్ కేఫ్స్ షాపింగ్ ఇంకా చాలా ఉన్నాయి
ఆ
హు
యా ఇంకా ఏమున్నాయి అండి
ఇంకా అంటే ఆ ద్ దోక స్పిరిచువల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అరుణాచలం అని ఉంది
అరుణాచలం అక్కడ అండే వేరే చోట ఉన్నదా
చాలా దగ్గర అండి పాండిచ్చేరికి ఒక టూ హార్స్ త్రీ హార్స్ ఓ హు
కానీ పాండిచేరిలో లో కాదండి అదరుండేది
ఆ కానీ దగ్గరండి పాండేకి దగ్గర అరుణ చలము చెన్నై ఇవన్నీ చాలా దగ్గర అండి
అవునండి ఇంకేం చెప్పండి
ఒక ఫోర్ డేస్ ఉంటే సరిపోతదండి
మ్ హు అరుణాచలం వెళ్తే ఫోర్టీన్ టైమ్స్ కొండ చుట్టూ తిరగాలండి
అవునా అండి నాకు తెలియదు
అది కూడా కాల్ కాళ్ళతో నడిచి తిరగాలండి
అచ్చా
హు అది కంప్లీట్ చేసుకునే దర్శనం కెల్ తరండీ
ఓ మ్మ ఆయన్ని నాకెవరు చెప్తారండి
ఏందండి
ఇవన్నీ మాకేవరు చెప్తారు
మీకు ఎవరు చెప్తారంటే అందుకే నేను చెప్తున్నానండి
మంచిది మంచిది
ఏవండీ
చెప్పాలి
తిరిగి తిరిగి నేను సన్న అయిపోతానమో అనిపిస్తాదండి
మంచిదే కదా
అవునండి
తిరగడం అనేది
ఉ అవునండి ఉ ఇంకా మీరే చెప్పాలండి
నాదేముందండి రొటీన్ లైఫు అసలు బోర్ కడతా యే ఎందుకో ఏమో అర్థం కావటం ఏదో ఉన్నామంటే ఉన్నాం ఉంటానం అంతే రోజులు ఎప్పుడెప్పుడు పోతాయో అన్నట్టుంది నాకైతే
ఉ
అలా
అలానా అండి
ఎస్ అండి
ఆ ఇంకేం ఇంకేం లేదండి
చెప్పండి
ఏముందండి ఏం లేదు మా క్లాసెస్ లో మో టార్ ర్చర్ కుంటది ఇప్పుడు క్లాసెస్ కి పో బుద్ది ద్ది గాదు మీరే ఏందన్నా సొల్యూషన్ చెప్పండి దానికి ఏమైనా ఉంటే
క్లాసెస్ పోగూడదు అంటే ఎట్లండి ఎళ్ళాలిగా అటెండెన్స్ ఉంటదిగా
అంటే వాల్ టార్చర్ చేస్తారండి మాముూలుగా జేయరు
అట్లంటే ఎట్లండి పోవాలిగద
పోవాలనిపించదండి ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తది వస్తది
నేను డైలీ చేస్తానండి
ఆ అండి
ఉహు అవునండి
నే
ఆ
మీ లాంగ్వేజ్ కి ఏమైందండి
ఏం గాలే అండి,
మరి ఎందుకండి అట్లా మాట్లాడుతారు
ఏమండీ
మామూలుగా మాట్లాడచ్చుగా గదా అండి
సిమ్ మాట్లాడతన్న గదండీ, మీరే వినిపించుకోవట్ల
మీరు మామూలుగా మాట్లాడండి మరే నేను కూడా మాట్లాడతా మామూలుగా,
మీరు ఫస్ట్ సక్కగా మాట్లాడండి
మీరు మాట్లాడండి సక్కగా తర్వాత నేను మాట్లాడుతా సక్కగా, హుమ్ మరి మాట్లాడండి స క్కగా ఆ సర్లే చెప్పు
ఇంగ్యేండి
సక్కగా మాట్లాడు అన్య
హుమ్ సరే అండి చెప్పండి
చెప్పండి మీరే ఇంగ ఆ కేక్ తే వినిపిస్తుందా
ఎల్గా
ఎందుకంటె బర్త్డేగదా
యడది
ఇదే
ఇప్పుడ ఇంకా దాండిగా ఉంది మీదనా ఉంది రేపు నెల
ఆ అంటే మీ బర్త్డేకి ఏమి ప్లాన్స్ ఏంది,
ఏమి లేదు ఆ రోజు ఎగ్జామ్ ఆ రోజు ఎగ్జామ్ ఉంటే బాగుంటదండి
అట్లాని పార్టీ తప్ప తప్పసుకుంటామంటే మేము కుదరదండి నే
ఎగ్జామ్ ఉంటే బాగుంటదండి
అట్లంటే పార్టీ మరి చేప్పు
పార్టీ ఇది ఏముందిలేనండి ఇట్లా అనుకుంటే ఎంతసేపు
ఆహా ఆ రోజు ఇవ్వకుంటే మళ్ళ నెక్స్ట్ డే ఎప్పుడు ఇచ్చినా దానికి డబుల్ చేస్తా నేను
అట్లెట్ల ఎట్లట్ల ఎందుకండి
అట్లా అట్లే అండి
లేదండి అట్లదు
ఎందుకొద్దండి
వద్దు అలా వద్దు
బర్డే రోజు ఇచ్చాడు కాంటే అంతే ఐతది
బర్డే రోజే బర్డే రోజే అండి
లేదు నేన్ చెప్పిన్ రూల్ తేమ్
బడ్ బడ్డే రోజే ఇస్ సోనండి
అట్లయితే ఓకే అండి నో ప్రాబ్లం
మ్మ్
ఏమి ఇప్పి స్తారు మాకు
మీ చెప్పండి ఏం కావాలో
మ్మ్ నాకేం కావలో మీకు తెలుసు
ఊహూ సరే
ఏంది
మీకేం కావాలో నాకు తెలుసు అన్నారుగా నాకు తెలుసు అందుక్
ఆ అదే చెప్పండి ఏ కావాలి నాకి
అది నాకు తెలుసండి ఇంకెందుకు చెప్పాల
చెప్పండి పర్లేదు నేనేం అనుకోను మొహమాటపడద్దండి
మీరే చెప్పండి
మొహమాటపడద్దండి చెప్పండి
మీరే చెప్పండి
నేను చెప్పను
చెప్పండి
చెప్పను ఇంకొకసారి అడిగితే ఈ చెప్ ప్పననే మాట కూడా చెప్పను
అయ్యమ్మో అంతెందుకులేడండి అంత పెద్ద పెద్దమాట
అది మూవీ డైలాగ్ అండీ
హు అర్థం అయితంది అండి
హు ఇంగేమండి.
చెప్పండి.
ఎందుకండీ అట్ల మాట్లాడుతండ్రు
మీరు కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు.
తాగినారా ఏంది
లేదు
మరి ఎందుకండి అట్లా మాట్లాడుతాండ్రు
లేదు
చెప్పండి ఇంకా ఇంకేమనా విశేషాలు ఉంటే
మీరె చెప్పచ్చుగా
ఇ ఏమున్నాయండి రోజు కాలేజు హాస్టల్ ఆ తొక్కలో ఫుడ్ అది తప్ప ఇంకేము ఉండదండి
నా కూడా అంటే సేమ్ కానీ ఆ ఫుడ్ తినలేక సచ్చిపోతున్నా డైలీ ఎట్లా ఈ ఫుడ్ నుంచి విముక్తి అవుతది ఎప్పుడెప్పుడు టేస్టీ ఫుడ్ తిందా మా అనే ధ్యాసలో ఉంటాం ఎప్పుడు
హు
ఏం చేద్దాం అంతా డెస్ట్ని రాసి పెట్టింది.
అవునండి ఇంకేం చేయలేం
సరేలేండి అయితే మళ్ళీ మాట్లాడదాం.
తే బాయ్
బాయ్
హు